సురేంద్ర కూడా ఇంటికిన్నాడా
లేదు బ మౌనికాతో బయటికి వవెళ్ళిండు
మళ్ళ వాడు బయట
ఏమ వాడంది ఎత్తనగుర్కు నాకు తెలిలీదు నువ్వు పిలయితే నంతేనే పెట్టించావుని రైస్ పెడతావు మళ్ళీ
అప్పుడ వాలయియి నిక అల మల్ చే
ఓ బాధల లేపోతే మా రూమ్ లో పెడుతున్నా నేను లేతే
లు పెడతావా
పెడతలే ఏమ అ సురేంద మెసేజ్ చేసా ఎటికి పోతున్నావ్రా
చందనారయ
ప్రైస్ పెెట్నిక పెన్కాదులప్పుడుందరా పెన్కాద నలప్పుడు ఎక్కువే ఎ బ పక్క ఎంతా మననా ఎంతారు తెలుసులే సపచ్చ స పెట్టే న అటిసి హలో
ప్రైస్ తీసుకోనీ
ఎప్పుడుప్పుడే తెసావా ఎవరు కా బాబా అంత కొవ్
ఏం అనింది
లే ఏ ఏంటంటే ఎ రాగాలు తెసి మెంటల్ నాకు కొం మమంట అట్ లోపల ఎవరు అది
పన్నడుగా
గుబాను అంతే మహమద సారజ
లా తింటే సరిపోతే ఉంటుంది అనుకుంటా కారం
బా ఎక్కువ చేసేనవ
సరిపోయింది నాకైతే నీకే కాలం ఉంటావేమో నేను నువ్వు నాలాగ అయిపోయా నే నీలాగ అయిపోయా
హు
శమేంద్ర తిన దంటనా
ఎంతే
మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారులే రైసు నీకందుక పెట్టతిండవా రైస్
ఈ నైన్టీ పర్సెంట్ అదంతే ఉంది
ఆ అయిదు ఎప్పుడు
ఎప్పుడైంది సరే అది నెయ్యిగా ఉంచు కొంచెం
ఇప్పుడే తింటావా మీ ఫ్రెండ్స్ తో పాటు తింటావు కదా
అదే మామూలు శక్తు నగాన్ చ చెను
మళ్ళీ చేస ఇ చినప్పుడుకాజతా
ఆ సరే నువ్వు తింతా నువ్వు నువు తింతా మాట్లాడేవి
నాకు ఇద్దే ఆసల కాాల
స బేడ్కిన్నాదైతే
అ
ఒక నిమిషం రైస్ పెట్టొస్తా ఉండు
అవు
ఇద్దరు కంటే ఒక నాలుగు వరపా కదా రికార్డ్ రఫష్వరేరు ఆ ఇస్సా గుడిక పెట్టుకో మళ్ళీ నైట్ ఇస్సా
ఫ్రెండ్స్ అనుకుంటాంటారు నువ్వు చెనిపోయేదానికి కారణం నేనే అని
సలం గ అట్లా అబ్బాయిలు అనుకోరరు
నువ్వ ఏం చెప్పినా చేస్తాను అట్లనే గురలాగా అందుకు
అది ఎవరికి తెలిద
ఆ
నా గురించి అర్థం కాల ఏం చేయని దానికి అ ఎక్కువంద
బాగుందిక
మంట ఎక్కువ ఉంది అంటుంది అంతే
సరిపోతుంది నైళ ఒక సరిపోతుంది నకు నాలు గంటే
ఆహ
ఆ నలభై ఉంది చఛార్జింగ్ సరిపోతుంది ఈ రోజు చిన్నప్పుడి పెడుతా కొంచసేపు నాకు ఈ రోజు నిద్దరు రాదు
నాకు రాదు ఫస్ట్ నీకు కాదు నాకు నిద్ర వస్తా న నేనుేడ్చుకుంటే ఈ రోజు
అట్లా కాదు మా టాస్క్ లన్ని అయిపోయినా కూడా రాదు చూసుకో
ఎరికిీ
నాకే ఎందుకో సంతోష నాక అంతే అనుకున్నా పని అయిపోతే సంతోషం గా ఉంటా ఏ ఆలోచిస్తావుంట
అ
మీ సుమన్ వాళ్ళకి స్టోరీ పెట్టచ్చు కదా వాళ్ళతో వాళ్ళకి మెన్షన్ చేయొచ్చు కదా మీ డిప్లొమా వాళ్ళు చూసే అప్పుడు నేను కుదుకుంటారా అయ్యో ఎందుకు వదులుకున్నాను బంగారు కొ నేను
వాంత ఎందుకుంటారు వాళ్ు నేను మాట్లాడ వాళ్ళు అసలు తెలియదు ఉండరు వాళ్ళు మాట్లాడ్డా
మాట్లాడతారు అదా
ఆ ఎవరు సార్ ఆ ఉన్నాయి అనుకుంటా ఏమో అడగాల ఇప్పుడే నా అ ఇప్పుడే తిన్నా కదా హలో బస్సు ఉన్నదా బస్సు
ఉన్నా కూడా నేను ఇవ్వను నాకు కావాలి
హ ఏం నడసన్నా ఈయ మలేసల్
ఆహా నేనేం చేస్ ఇస్తే
ఆ సరే గాయత్రి దగ్గర ఉంటాయి లే ఇయర్ బర్డ్స్ ఏ కదా
ఏ నా మాట్లాడే నా పాప మాట్ మాట్లాడను
ఆ చంద సర చందనంగా పోని పో
ఎందుక మెంటల నీకు పా
ఏ నువ్ చెందనకు పోనీ అంటున్నావు కదా నీకు
సరే ఇస్తా ఇస్తా ఇస్తా లేనా మల్లి ఇస్తాలే బడ్స్ ఇస్తా
ఆ
అవు
అంటే నీకు అవసరం అంటున్నా ఆ పాప నడుగుంది నేను చందన ఎప్ప ఇప్పిస్తా అంతే కదా త దాంత అమ్మంది
చార్ ఉందొ లేదో బట్
ఎంతుంది
నేను పెట్టుకొని మాట్లాడతా ఉన్నా
అవును నువ్ ఒకటి వాడ ఒకటి అట్లా పెట్టుకో అవుతదా
అవ్వదు ఎవరికి ఇప్పుడ ఇవ్వాల్సింది అవ్వదు నా పోన కనెక్ట్ అయింటుంది మల్లీ వాన్ ఫోన్ క ఎట్లా కనెక్ట్ అవుతుంది
అబ్బా సూప్ సూపర్ తల్లీ నీకు తెలియదని నా అయింది గాని ఎందుకంటే ఒకటి చెప్తా నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలీదు ఆ విషయం నేను మేం ఎన్నిసార్లు ఇళ మాదల్ మా కనెక్ట్ చేసిన వాళ్లం మేడం మేం మీకు తెలీయదు అం సవంది ను
బడ్స్ అద అది ఆడే పెట్టే నన్న ఎడుందే మాదిరి
అట్లా కాదు నేను చెప్తూ నాకు తెలుసు రెండు రెండు కనెక్ట్ ఇతయి ఆటోమేటిక్ గా ఆటోమేటిక్గా అంటే లాంగ్ డిస్టెన్స్ అయితే కనెక్ట్ అవుతంది
బర్డ్స్ పైడ సట్టేస్ వచ్చ అది మాక్స్
బాక్స
మిద్ది పైన వేసేసి వచ్చారు పిల్లొలు
సరిపోయింది
తెచ్చని అనుకున్నాను తెచ్చున్న అనుకుంటా
సరే అయితే ఆ
ఆ కానీ టైం కానీ తుత్తరా ఎందుకో
అయిందిగా
నైన్ థర్టీ అటెండ్ టెన్ థర్టీ కి
ఏయ ఎర్రి ఆ అట్లాంటావా ఓకే అర్థం అయ్యింది లే అట్లే ఉండు మళ్ళీ చేస్త
ఆ సరే
ఇట్లే ఇట్లే అంటే ఇట్లే అంతే అర్ధం అయ్యిందా
ఆ సరే
అర్థ నాకు అర్థ సాలలు
సినిమా డైలాగులు వేయకు
ఒకే
ఆ